మీ ఊల్లో ఎలాంటి పండగలు జరుపుకుంటరండి
మా ఊర్లో సాధారణంగా అన్ని సంప్రదాయాల పండుగలన్నీ జరుపుకుంటమండి మేము
ఏదండి
మాకు ఎక్కువ ఇష్టమైన పండుగ వచ్చేసి సంక్రాంతి ఉగాది అలాంటివండి
అంటే సంక్రాంతి అంటే ఎలా జరుపుకుంటరండి
సంక్రాంతికి వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ లేవగానే మేము పతంగలు ఎగరేస్తామండి మా బిల్డింగ్ పైకి ఎక్కి
ఇప్పుడు పతంగలు అంటురండి అంటే మీరు ఒకరేనా మీ ఇంట్లో వాళ్ళు కూడా ఎగరేస్తరండి
టే నేను మా ఫ్రెండ్స్ అందరం ఆడుకుంటామండి మా ఇంట్లో వాళ్ళేమి ఎగరేయరులేండి
అంటే ఇప్పుడు మీరు పతంగులే కాకుండా ఇంకా ఏమైనా చేస్తారండి సంక్రాంతికి
ఇంకా ఆ రోజు ఏం చేస్తామంటే మేము తింటామండి ఆ రోజు వెజ్ నాన్ వెజ్ అన్ని తింటామండి
ఇప్పుడు నాన్ వెజ్ అంటురు కానీ ఎలా ఎలా అంటే నాన్ వెజ్ అంటే చికెన్ మటనా
చ చికెన్, మటన్ అండి
ఇప్పుడు సంక్రాంతి అంటే మా మా ఊరుసైడ్ ఎక్కువ ఇట్లా అంటే ముగ్గుల పోటీలు జరుగుతా అంట మీ సైడ్ ముగ్గులు గీట్లావేయడం ఏమి ఉండాద
పోటి ఇలాంటివి జరుపుకుంటారు
అంటే మీ ఇంట్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారండి
ఇంట్లో వాళ్ళంటే మా చెల్లెలు గారికి చేస్తారండి
మా సైడు మాకు ఈసారి మా విలేజ్ లో ఫస్ట్ మాకు వచ్చిందండి మేము కూడా మా మమ్మీ వాళ్ళు వేస్తారండి ముగ్గులు
ఎంజాయ్ డు
మీరు అంటే ఇంకా ఇంకేం చేస్తారండి ఆ రోజు
ఇంకా ఆ రోజు ఏం చేస్తామండి మేము వాళ్ళు వేసే ముగ్గులు చూడడానికి వెళ్తామండి
అంటే మీకు అంటే ఆ రోజు మీ ఇంట్లో ఏనా వస్తువులు ఇలా కడగడాలు ఏమైనా చేస్తారాండి
అట్లా అడగాలంటే ఓ సంక్రాంతి కదండీ ఏదో ఒకటి పండుగ వస్తే ఇంట్లో ఉన్న వెహికల్స్ అవన్నీ కడుక్కుంటామండి
అంటే మీకు ఎలాంటి టైప్ ఏ టైప్ వెహికల్స్ ఉన్నాయండి ఏమేమి ఉన్నాయి
నాకు వచ్చేసి ట్రాక్టర్లు ఉన్నాయండి కారు ఉంది
ఇప్పుడు ట్రాక్టర్ ఉందండి అంటే ట్రాక్టర్ కూడా కడుగుతారండి మీరు అట్లా అంటే ఎక్కడికి వెళ్ళి కడుగుతారండి మీరు
అంటే మా ఇంటి దగ్గర బోరు ఉందండి
చెరు లోకి వెళ్ళి వెళ్ళి కడుగుతారా అండి అంటే మీరు బోరు పెట్టి కడుగుతారా
అవునండి మా సైడే ఎక్కువ బోర్ంది కాబట్టి బోర్ బోర్ వాటర్తోనే కడుగుతాం పైప్ అన్ మోటర్ ఆన్ చేసుకోని
ఇంకా మీరు అంటే ఆ రోజు ఇలాంటివి కాకుండా ఇంకా ఏం చేస్తా ఉంటారు మీరు మీరు ఇంకా ఇలాంటివే అంటే ఇలాంటి వర్క్లు కాకుండా ఇంకా ఎలా చేస్తుంటారు ఆ పండుగా రోజు అంటున్నా
మీరు చేసినట్టే మేము చేస్తాము అండి మీ ఇంట్లల్లో జరుపుకునే మా ఇంట్లల్లో కూడా జరుపుకుంటారు
అంటే ఇంకా మీరు ఇంక ఏ పండుగ ఇంకా ఏ పండుగ ఎక్కువ బాగా జరుపుకుంటారు
ఉగాది అండి ఉగాది కూడా మాకు చాలా ఇష్టమండి మాకు ఇష్టమైన పండుగ అండి
అంటే ఉగాది ఇష్టం అంటురు అంటే మీకు దేనిల్ ఎందుకంటే మీకు అంత ఇష్టం ఉగాది
ఎందుకంటే ఉగాది పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం అండి అని దాని ద్వారా ఉగాది అంటే నాకు చాలా ఇష్టం
ఇప్పుడు ఉగాది ఆ ఉగాది రోజు పచ్చడి ఎలా చేస్తారండి
పచ్చడి అట్టా చేశారంట అండి ఇప్పుడు మనకు ఒక కుండ ఉంటది కదా అండి
ఆ కుండా
ఆ కుండలో వాటర్ తీసుకొని యాపపూత ఉంటది కదండి
యా యాపా
ఆ యాప చిగురు యాప చిగురు
అవును
హు అది అవన్నీ అది యాప చిగురు బెల్లము మళ్ళీ మామిడికాయలు అప్పుడే అప్పుడే పుల్ల మామిడికాయలు ఉంటాయి కదండి
ఆ ఇప్పుడు మాడికాయాలంటే మీ మీకుఓన్ చెట్టు ఉందా
ఆ మాకు రెండు చెట్లునేయండి మామిడికాయ ఒకటి తియ్యటి చెట్టు ఉంది ఒకటి పుల్లటి చెట్టు ఉంది.
ఇప్పుడు హ్మ్మ్ ఆమ్ ఆ మీ మాముడికాయలేస్తరండి మీ ఇప్పుడు ఆపపు
అవునండి ఆపచుట్టు కూడా మాకే ఉంది యాపకతో కూడా మేమే ఇస్తాము మామిడి పండ్లు కూడా మేమే తెలుసుకున్నాం ఇంకా వేరే వాళ్ళ కూడా మేమే ఇస్తాము మా ఇంటి చుట్టుపక్కలందు.
మా సైడ్ మాకు ఇలా చెట్లు ఏమి లేని మేము కొనుక్కొచ్చుకోవడమే
అవున అండి మా సైడ్ అయితే సాధారణంగా ఇంటికి ఒక చెట్టు ఉంటది ఎక్కడో ఒక దగ్గర చెట్లు పండ్లు ఉన్నాయండి వాళ్ళు వాళ్ళు మా ఇంటికి వస్తారండి అయితే వాళ్ళ మేము ఇస్తాం.
ఇంకా అంటే ఇప్పుడు ఆ రోజు అట్లా అంటే మీరు పచ్చడి వేసుకుంటా ఉంటుందండి ఆ పచ్చడి అంటే పచ్చడి మీరే అవసరం ఇంట్లో ఇంకా ఇంకా బయటవరికైన ఇంకా
మేము బయట వాళ్ళ కూడా మేము మా ఇంట్లో వాళ్ళు తాగేసిన తర్వాత బయట వాళ్ళు కూడా పోస్తామండి ఎవరన్నా వస్తారు కదండి ఫ్రెండ్స్ వాళ్ళ వీళ్ళు వస్తే వాళ్ళప్పుడు ఇస్తూ ఉంటాం.
ఇంకా మీరు అంటే ఇప్పుడు ఈ మన అంటే ఈ ఉగాది పచ్చడే కాకుండా ఆ రోజు ఇంకేం చేస్తారంటే ఏమన్నా వెజ్
మాకు ఉగాది వచ్చేసి ఓన్లీ వెజ నడుస్తుంటే దాని మరునాడు నాన్ వెజ్ ఉంటుందండి
ఇప్పుడు నాన్ వెజ్ అంటురు అండి అన్న ఏమన్న అంటే ఏమేమి తెచ్చుకుంటారు
అంటే మటన్ బోటి అండి మార్నింగ్ ఈవినింగ్ వచ్చేసరి చికెన్ ఉంటుందండి
ఇంకా మీరు ఇంకేం చేస్తుారండి
ఇంకేం చేస్తామండి పొద్దున్న లేసి మంచి స్నానం చేసుకొని దేవుడి పూజ చేేసుకొని ఇంటికి తరణాలు కడతామండి.
ఇంకా ఇలాంటి ఇంకేమన్నా అంటే ఇప్పుడు తోరణాలు కడతా ఉంటుందండి మీ ఇంటికి అడు కడతారా అంటే మీ ఇంట్ల ట్రాక్టర్లకుకి ఇంకా బైక్ లకు కూడా కడతారా
లేదండి ఆ వీరికి దసరా పండ్లకి అలా చేస్తాంండి ట్రాక్టర్ కి పూజలు చేస్తాం ఇప్పుడైతే జస్ట్ కడుక్క కడగాము వారికి కడిగి ఒక బొట్ పెడతాం బొట్టు పెడతాం ఇంట్లో దేవుని మంచిగా క్లీన్ చేసుకొని దేవుని మంచిగా బొట్టలు పెట్టుకు కానీ
ఇప్పుడు మీరే కడతారండి తోరణాలు అంటే మీ డాడి వాళ్ళు కడతారా
లేదండి సాధారణంగా అయితే నేనే కడతాను
మీకు వచ్చా అండి ట్రాక్టర్ డ్రైవింగ్ ఇంకా అంటే ఆ రోజు ఇవే కాకుండా ఇంకేం చేస్తుాన్నారు
ఇక చేం ఇంకా మా ఆవుందండి ఆవుని మంచి శుభ్రం చేసి
ఆవు ఆహ్ అండి పాలిస్తాదండి ఆవుమీది
లేదండి మాది చిన్న ఆవు మరి పెద్ద ఆవు తల్లి లేదు చిన్న ఆవు ఒకటే ఉంది
ఆవు ఎ కలర్ అండి మీది
మాది బ్రౌన్ ఆండ్ వైట్ ఉంటదండి బాగుంటుంది
మీ ఇంట్లోదేనండి అది అంటే కొన్నావా
మా ఎనకలే అండి
ఇంకా మీరు ఆవును ఇంకా మీకు ఎడ్లు ఇట్ల ఏమ్ లేవ అండి
ఎడ్లేం లేవ్ అండి ఒక ఆవే
మీరు ఇంకా అవును ఔ మాకు ఆవులంటూ ఏం ఉండవండి మాది ఇవన్నీ ఏం చేయం మేం నాకొక బండి ఉం టే బైకు కూడా అంతే
పోళీలు చేసుకుంటాంగా అండి మనం సా సాధారణంగా ఇంట్లో
ఆమ్ అవును
ఉమ్ అప్పుడు ఆ పండుగ వచ్చినప్పుడు ఉగాది అప్పుడు మేం ఒక్కపొద్దులెండి ఆవులకి తినిపిస్తామండి
ఇంకా ఇప్పుడు ఇంకా మీకు ఇష్టమైన పండుగ ఏం ఉందండి
నాకు ఇష్టమైన పండుగ ఇంకా దసరా పండుగ అంటే ఇష్టముంటది
దసరా ఎలా జరుపుకుంటారండి మీరు
దసరాకు వెహికల్స్ అన్నీ కడుక్కొని మంచిగా అన్నీ పూజలన్నీ చేసుకొని దేవుడి దగ్గరికి వెళ్తాం నవరాత్రులు ఉంటాయి కదండి ఆ టైం లో
అవునా బ్రో దసరాకు ముందు బక్ బతుకమ్మ చేస్తారు కదండి
అవునండి బాగా జరుగుతుంది బతుకమ్మ గూడా చాలా ఇష్టం
ఇప్పుడు ఆ బతుకమ్మ అంటే మీ మమ్మీ వాళ్ళు చేస్తారండి
అవునండి చేస్తారు
మీ ఏమన్నా హెల్ప్ చేస్తారా మీరు బతుకమ్మకు
అవునండి పువ్వులని నేనే తెంపుకోని జుస్తా
మా సైడు ఈ పువ్వులు ఏముండవండి మేమే కొనుక్కొచ్చుకోవాలే
అవునండి పువ్వులు మా సైడ్ చెట్లు బావుంటాయండి చెట్లు బాగుండేసరికి పువ్వులు అవన్నీ మేమే గుట్టలల్లకెళ్ళి తెంపుకొని వస్తాం మా ఫ్రెండ్స్ మేము
ఇవి మేము అన్ని కొనాల్సిందండి మాది ఇటు సిటీ సైడ్ కాబట్టి సిటీల అన్ని కొనాల్సిందే
అవునా అండి మీరు ఎక్కడ సైడ్ ఉంటారండి
మాది ఇటు సిటీ అండి ఇప్పుడు ఇంకా మీరు ఇప్పుడు ఇవే కాకుండా బతుకమ్మ రోజు ఇంకేం చేస్తారండి మీరు
సాధారణంగా మా బతుకమ్మలందరూ ఆడవాళ్ళందరూ బతుకమ్మలని తీసుకొచ్చి గుడి ముంగట పెడతారండి గుడి ముంగట పెట్టేసరికి ఒక పెద్ద డీజే వస్తుంది ఆ డీజేకిి మా ఆడవాళ్ళందరూ బతుకమ్మ వేస్తారు మేమందరం చూడానికి వెళ్తాం
ఇప్పుడు ఆ బతుకమ్మ రోజు మీరు ఏమైనా కొత్త బట్టలు గిట్ల కొనుక్కుంటారారండి మీరు
లేదండి మేము వాళ్ళు లేడీస్ కే అండి మాకేముంటుంది
అంటే మీరు ఇట్లా దసరా కి కూడా కొనుక్కోరా అండి అంటే ఎలాంటి ఏ టైప్ దస్ టరకు మీరు ఎక్కువ
బట్టలు ఏం ఉందండి నార్మల్ షర్ట్ ఫాంట్ వేసుకుంటాను
నార్మల్ అంటే ఇప్పుడు ఎట్లా కుర్తా టైప్ ఆ అండి లేకపోతే ఎట్లా
లేదండి నార్మల్ షర్టు షర్ట్ ఒక జీన్ ప్యాంట్ అవునండి
ఇంకా ఆ రోజు మీరు దసరా రోజు ఇంకా ఏమైనా చేస్తారా అండి
అవునడి గివి వెహికల్స్ అన్నీ తీసుకెళ్ళి టెంపుల్ దగ్గరకి
దసరా రోజు ఇట్లా డ్యాన్స్ గిట్లా ఏడా ఉంటాడన్